బావున్నారాండి ఆ బాగున్నారా
ఓకే చెప్పండి
తిన్నారా అండి
ఇంకా లంచ్ అవ్వలేదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది అంతే
ఏం చేశరండి బ్రేక్ఫాస్ట్ మరి
దోస తిన్నానండి ఈరోజు
సండే కదండి మరి స్పెషలండి చికెనేనండి చికెన్ బగరా రైస్ ఆవు మీరు చేసారాండి ఆ మార్నింగ్ ఈరోోజు ఇడ్లీ చేసానండి
ఓకే
అ చెంటి మరి లంచ్ చికెనేనాండి మాది కూడా ఆ చేసాను ఇంకా తినలేదు
ఆ
ఎలా ప్రిపేర్ చేస్తారండి మీరు చికెన్ ఆ చికెన్ మా మా పిల్లలకైతే ఫ్రై అంటే ఇష్టాం అండి
ఓకే
ఫస్టు నిమ్మకాయలేమన్స్ వేసి మంచిగా అందుల పిండి మొత్తం నీటిగా కడిగేస్
ఆహా
తర్వాత దానికి కారం అల్లం పేస్ట్ పసుపు ఆ సాల్ట్ ఇవన్నీ వట్టిస్తానండి ఫస్ట్ ఇంకా ఉప్పేసి కడిగితె ఇంకా నీట్ టిగా అయితదండి చికెన్ అహా నేను లెమన్ పిండుతానండి
ఓకే
ఈసారి ట్రై చేయండి ఒకసారి సాల్ట్ వేసి అ చేస్తానండి
ఓకే
ఆ అవన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టటిస్తానండి
ఆహా
అ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా
ఆ
ఆ తర్వాత మన ఇవి మసాలా సామన్లు ఉంటాయి కదండి పట్టా సాజీరా ఆ బగరాకు పువ్వు ఆయిలేస్ సి యన్స్ ఇట్ల కట్ చేసుకొని ఆనియన్స్ కొన్ని ఎక్కువనే కట్ చేస్ స్తనండి ఆ గ్రేవి కోసం ఆ నెక్స్ట్ మళ్ళా మిర్చి అవన్నీ కట్ చేసి ఆయిల్ వేసి అందులో ఈ మసాలాయన్ని అవేసి బగరాకేసేసి ఆనియన్ ఏసేసి మిర్చి వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేస్
ఓకే
అల్లం పేస్ట్ వేసి ఆ ఇంకా ఇప్పుడు ఒకటి కొంచెం అది ఆనియన్ కొంచెం మిక్సీ కూడా పట్టేస్తానండి అం అందులో తాల్పులో
ఓకే
క అందులో వేసేస్తా
ఆహా
ఆ వేసేసి ఇంకా ఉడకనిస్తానండి ఉడుకనిచ్చిన తర్వాత మొత్తం ఇగ ఆయిల్ లో మొత్తం దగ్గరకి వస్తది కదండి చికెన్ ఉడికి
అవును
వచ్చిన తర్వాత దనియలా పోడరు ఆ కుడుక పౌడరు గరం మసాలా
ఆ
మళ్ళి ఇవన్నీ మనం పట్టా సాజీరాయాల లవంగం పొడర్ ఉంటది కదా ఆ అది కొంచెం పైన అది కొంచెం వేస్తాండి ఎందుకంటే ఈ మధ్యలో చాలా మందికి అది పడట్లేదు కదా మసాలాలు బాగా అవునండి ఇది ఎంత తక్కువ తింటే అంత మంచిది అందుకే అది కొంచెం కొంచెం వేస్తానండి ఎందుకంటే ఫస్టే కొంచెం ఆయిల్లో అవన్నీ వేస్తారు కాబట్టి జస్ట్ కొంచెం లైట్గా వేస్తాను పౌడర్ ఆదేస్ ని దించే ముందు కొత్తిమీర ఉన్నె పదీనా వేసేసి మొత్తం దగ్గకి వచ్చిన తర్వాత దించేస్
ఓకే
అట్లా చేస్తాం ఆ పిల్లల చాలా ఇష్టం తీం చాలా టేస్టీగా ఉంటదేమో కదండి అన్ని వేస్తున్నారు అవునవును మీరు ఎలా చేస్తారండి మరి నేనేమో గ్రీన్ చికెన్ చేసానండి ఈ రోజు ఆహా ఎట్లా చేస్తారు మీరు అన్నట్టే కొంచెం నేను చేస్తాను అందులోనే అనియన్ పచ్చిమిర్చి కొత్తిమీరా పుదినా
ఇవన్ని వేసి మిక్సీ పట్టి అందులోనే కొంచెం ెమ్మనేసి పెరుగేస్తాను నేను పెరుగేసి అన్ని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ ఇంకా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా చాలా బాగుంటది అవన్నీ కలిపేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచి మళ్ళీ ఆయిల్ వేసి ఆనియన్ కోసి ఆనియన్ వేసేసి మళ్ళీ అదంతా తీసేసి ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసేయలండి మంచిగా అది అంతా పీస్ ఉడికేలాగా ఉడి కిన తరువాత కొంచెం కారం వేసి సాల్ట్ వేసి మళ్ళీ సేమ్ మసాలాలు అన్ని వేసేసి దించేస్తా అండి బాగుంటదండి ఈ సారి మీరు ట్రై చేయ్యడి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి
చి మిక్సీ పట్టుకొని వేసుకోండి గ్రిన్ గ మంచిగా ఉంటది చికెన్ అవునా
అవునండి
ఈసారి చేసినప్పుడు అట్లనే చేస్తానండి అ ఈ సారి మీరు చెప్పింది కూడా నేను ట్రై చేస్త అండి చెయ్యండి బాగుంటది
ఓకే అండి
ఇంకేంటండి పండగలు ఏం చెప్పుకున్నారు ఈ మధ్యలో
అండి
ఈ మధ్యలో ఏం పండుగలు జరుపుకున్నరండి ఏం లేదు సమ్మరే కాబట్టి సమ్మరే లాస్ట్ అంటే హోలీ అవునండి లాస్ట్ హోలీ పండగ జరుపుకుంటారా అండి హోలీ మరి ఆ జరుపుకుంటామండి ఎలా జప్పుకున్నారండి
ఓస్తారండి ఫ్రెండ్సే ఇంటికోస్తారు ఇంటికోచ్చిన తర్వాత ఇంకా కలర్స్ ఎక్కువ అంటే ఈ మధ్య ఎక్కువ చూసుకోట్లేదు మా ముల్గా వాటర్ తోనే ఆడుతున్నాము కలర్ అందులో కలర్ కలిపేసి ఆ వాటరె జల్ కునేసి
వస్లు
ఒక ఆఫ్టర్నూన్ వరకి ఇక్కడ ఆడేసి మళ్ళీ మా సైడు ఇట్లా కొంచెం గ్రాండ్గా చేస్తున్నారండి ఇట్లా అంటే అది అన్ని ఏమంటారండి ఒక ప్రోగ్రామ్ లాగ పెట్టేసి అక్కడ వాటర్ కలర్స్
ఆ అట్ల గాదా
అన్ని
ఆ వాటర్ లాగా పెట్టేసి అక్కడే ఇగ చేసుకోవచ్చు అక్కడే డ్యాన్స్ నేర్సుకోవడం ఈవినింగ్ వరకు అక్కడ ఎంజాయ్ సుస్తున్నామండి మాకు కూడా అట్లనే అండి ఇక్కడ క్లబ్ ఉంటదండి మా దగ్గర
ఓకే
ఆ క్లబ్ దగ్గర అందర్ ఎల్లి అ ఇక్కన్నే ఎసుకుంటామండి మేము గుడా పిల్లలకైతేనేమో డైరెక్ట్ పైపుళ్ళల్లనే కలర్స్ కలర్రింపుతారండి పైన ట్యాంక్ ఉంటది కదా ఆ ట్యాంక్ల్నే కెమికల్స్ గలనీ కలర్ ఉంటది కదా ఆ కలర్ ఒక్కసారి రింపేసి పెడతారు రింపేసి ఇంట్ల ఇట్లా ట్యాప్స్ లాగా లైన్ గా నిలబడేసి పిల్లల్ అక్కడే ఆ పై నుంచి అదే పోస్తా ఉంటాది
ఆహా
ఉమ్ బాగా చేసుకుంటాం మేము కూడా బాగుంటాదండి అట్లా ఇగేంటంటే ఈ మధ్యల కేమికల్స్ తోని బాగా ఇదైతుంది గదా ఆ కలర్ పోదు దాని వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా బాగొస్తాయ్
అవును
ఉమ్ అందుకని ఇట్లా చేస్తున్నారు ఇంకా పిల్లలైతే ఇగ దాని ముందు అక్కడే అదే పడుతది కాబట్టి దాని ముందు అక్కడక్కన్నే ఆడుకుంటారండి అవును వాటర్ గేమ్స్ అంటే అన్నీ బాగుంటాయండి ఇంకా మా పెద్ద వాళ్ళకెమో ఇటు పక్కకు ఆ అట్లా ఉంటది ఒక డ్రమ్ములల్లా అట్లా రెంపు పెడతారు
కే
అక్కడికెళ్ళి మేము లేడీస్ లేడీసే జెంట్స్ జెంట్సే చాలా బాగుం ఏదో బాక్స్ లో అవి ఇవన్నీ యాజ్యూజువల్ గా అంతా ఉంటది చేస్తారా అండి మీరు డ్యాన్స్ అక్కడ ఆ చేస్తామండి ఫ్రెండ్స్ తోని చేయాలంటే ఎం జేయాలి ఇంకా పిల్లలైతే మాత్రం ఇంక చాలా ఎంజాయ్ చేస్తారు ఇగ వచ్చేటప్పుడు ఇక రమ్మంటే ఇంక రానే రారండి అస్సలే ఇంకా కాసేపు ఇంకా కాసేపో అని
అవును వాళ్ళె
వాళ్ళక ఆ టైం లో ఆకలి కాదు ఏం గుర్తుకు రాదు ఏం లేదు మార్నింగ్ వెళ్ళేటప్పుడే కొంచెం తిని పెెట్టేసుకొని ఎళ్తే అవును ఇంకా ఒచ్చేదాకా ఇంకా బెటర్
అవునండి
అట్లనే ఎస్తామండి ఎవ్రీ ఇయర్ మేము అక్కడికె వెళ్తాం దగ్గరే ఉంటది
ఆ
ఎవ్రీ ఇయర్ అక్కన్నే ఇంటి దగ్గర కాసేపు ఆడుకొని మొత్తం అందరం కూడా మా కాలనీ వాల్ అందరం కూడా అట్టే వెళ్ళిపోతం ఇంక ఇదంతా అంతకు ముందు లేకుండడండి కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఉండే ఇప్పుడైతే మామూలుగా అన్ని ఊర్లలో వస్తుంది అన్ని ఊర్లలో హైదరాబాద్ లో ఉన్నట్టు అవును అవునండి చాలా ఫేమస్ అవుతుంది మళ్ళీ ఏ ఫెస్టివల్ కూడా ఇప్పుడు కంపల్ అందరు కూడా కలిసి కట్టుగా ఏసుకుంటున్నారు కూడా అవాయిడ్ చేస్తలేదు
లేదు
ఇంకా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ గ్రాండ్ గా ఇంకా ఏదో కొత్త తనంగా తేవాలని చాలా బాగా చేసుకుంటున్నారు
అవును
ఉ మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి హోలీ అవన్నీ కూడా
ఆ
ఇంకేంటండి ఇంకేటు ఎళ్ళలేదా అండి సమ్మర్ లో ఇంకా సమ్మార్లో ఎటు వెళ్ళలేదండి వేడికి ఎటెళ్తామండి ఆ డిహైడ్రేట్ అయిపోతున్నాం ఇంట్లో ఉంటేనే అవునండి అవును ఇంకా బయటికి వెళ్ళి వస్తే ఇంక అంతే అవునండి మేము కూడా ఎటు వెళ్ళలేదండి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా నేను ప్లాన్ చేస్తున్నా
ఈసారి వండర్ ల్యాండ్ వెళ్దామననుకుంటున్నాం
అవునా వాటర్ గేమ్స్ అంటే బాగా ఇష్టం కదా ఒకసారి వెళ్దామనుకుంటున్నాం బాగుంటదండి వండర్ల్లో
కానీ ఒక్కరికి వీలైతే ఇంకొకరికి వీలవ్వదు ఇంకొకరికి వీలైతే నాకు వీలవ్వదు ఇలా ఇలా అనే అనుకుంటూ చెప్పుకుంటూనే వెళ్తున్నాం
మా పాప వాళ్ళని పిక్నిక్ తీస్ కెళ్ళి అందురయితే వండర్లా తీసుకెళ్ళిండి అ వెళ్ళిండి లాస్ట్ ఇయర్
ఆహా ఓకే
చాలా బాగుందని చెప్పింది
ఫొటోస్ దిగేశారా
ఫొటోస్ అవన్నీ చాలా బాగుందని చెప్పారు వాళ్ళందరు కలిసి ఫ్రెండ్స్ తోని వెళ్ళి వన్ డే మొత్తం అక్కడే ఉండేసి నెక్స్ట్ డే వచ్చిందండి
అంటే అక్కడ ఉండొచ్చా అండి స్టేయింగ్
అంటే మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు బయటికి వెళ్ళడం అన్నట్టు అవునా ఐతే మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఫ్యామిలీస్ తో చాలా బాగా తీసుకున్నాం అని అన్నారు చాలా ఫొటోస్ దిగిన్ సో అన్నీ కూడా వాళ్ళే డ్రెస్సింగ్ డ్రెస్లు వాళ్ళే ఇస్తారండి పిల్లలకి అవును పిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా అనుకుంటా
అ
అయ్యాో ఎంట్రీ టికెటే అందులోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెటే వన్ ఎయిటిన్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటది పిల్లల కూడానా పెద్దవాళ్ళకేనా పాప వాళ్ళకయితే మొత్తం టూ థౌజండ్ తీసుకున్నారండి అ మొత్తం అక్కడే ఆ బేటరే కదండీ కొంచెం మ్ టూ థౌసండ్ తీసుకొని తీసుకెళ్లారు మంచిగాని అన్ని చూపిచ్ చుకొని మస్తు ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారు ఆ ఫ్రెండ్స్ తో ఇంకా ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుం ండి అవునండి ఓకే థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలండి న్నా